హలో
హలో
వినిపిస్తుందా అండి
హా వినిపిస్తుందండి
ఏం చేస్తున్నారండి
ఎత్తట్లేదండి ఇప్పుడే మా అమ్మగారు వచ్చి అన్నం తిందురా అని పిలిచారు కాసేపు ఆగి తింటా అని చెప్పానండి ఇందకేక నువ్వు తిన్నావానే హా
అప్పుడేనండి
అర్థమవ్వలేదండి
అప్పుడే తింటారండి అంటున్న
ఆ అంటేఇంగా పొద్దున టిఫిన్ కొంచెం తిన్నాగా అందుకే అనుకుంటా
ఉహూమ్ ఉహూమ్
వండినప్పుడుదే
ఉహూమ్
అర్థం కాలా
అసలు వినిపించట్లేదండి మీ వాయిస్ ఫోన్ ఎక్కడ పడేసారండి
ట్వంటీ మినిట్స్ లో తింటానండి
ఆ అలాగే అండి పర్లేదు
ఆ
మ్మ్
మ్మ్
ఇంకొక రెండు ఉంటే బావుంటాయండి మనకి చుప్ ఇంకో రెండు ఎలా వస్తాయండి
ఏంటిదండి వచ్చేది
అకౌంట్లండి మీదొకటి నాదొకటి మీ అమ్మగారుది ఒకటి మీ నాన్న గారిది ఒకటి అంతే అండి నాలుగే ఉన్నాయండి మీ అన్నదిక మీ అన్న గారు అందస్ నాలుగైతాయ్ అండి ఇంకో రెండు కావాల లీ ఆరు కావలి మొత్తం
నువ్వు మీ అన్నయ్యా మాట్లాడుకోండి ఇదంత అంతముంటే నేను మాట్లాడలేను మ్మ్ ఓకేనా హలో
ఆ ఆలోచిస్తున్నానండి
మ్మ్ అంతుంటే మాట్లాడదండి అ నా అకౌంట్ ఇచ్చుకోండి హలో
ఆ ఇస్తా కానీ అండి ఉంది నాలుగే కదా
ఉష్ అమ్మో అసలే అన్ని ఎందుకు మాట్లాడతావో ఏందో
హ సరే అండి కూల్ గా ఉండం
మా మా మాట్లాడు గుడి బోతాయిలే నీక ఏమైంది అసలు తెగ మాట్లాడుతున్నావు నువ్వే అసలు అనే నాకంటే కావాలని మాట్లాడుతు
ఏం మాట్ నేను తప్పేమన్న మాట్లాడా మాట్లాడానా ఏంటి అడుగుతున్నా అంతే దాంట్లో ఏముంది ఆ సరే అరవమాక
హా నీకు తెలిసి మాట్లాడతావా తెలియక మాట్లాడతావా
వదిలేయండి ఇంక నేను ఆపేశాను కదా ఎందుకు దాన్ని లాగ్ చేస్తున్నారు నేను ఆపేయమని చెప్పాను కదా
ఉహు అవునా అండి ఏందండి టుడే ఎగ్జామ్ ఫస్ పోస్ట్పోన్ అంటా
అవునండి పోస్ట్ పోన్ అయ్యింది తెలీదా
మళ్ళా అండి ఈరోజుది కూడా అసలే ఏందండి పెద్ద డఫ్ఫా ఎగ్జామ్ లా ఉంది అసలా అది కదా ఆ ట్వంటీ ఫోర్ ఫస్ట్ ఎయిటీ మీ మీరేమో సెవెంటీన్త్ జరిగిందండి అసలా
ఆ ఆ
ఉమ్ దాదాపు ట్వంటీ ఫోర్ అన్నారండి అల్లు
ఆఫీస్ లో ఒక అబ్బాయి ఉంటాడండి అబ్బాయి నాకు జాబ్ వద్దు ఏం వద్దు ఆయన్నే ఎగ్జామ్ పేట్టొద్దండి అప్పటిని అసలు నేను రాయను అని అంటున్నాడు
నైతే
అంటే అన్ని అన్ని సార్లు చేస్తున్నారు కదా
అన్నిసార్లు చేస్తే అంత నవ్వు ఎందుకు వస్తుందండి మీకు చేసు చేసుకోండి
ఆ సరే అండి
ఆ ఎందుకండి మీకు అంత
టరు అండి నాకు కోపం వచ్చిందనుకో నేను ఫోన్ పెట్టేస్తాను
మీకే లాసండి వాస్ మాకేం లాస్
ఆ ఆ సరే
మీ అకౌంట్ అండి మీ అమ్మాయి అకౌంటు మ అమ్మ ఎకౌంట్ మా అన్నయ్య అకౌంట్ మీ మీ తమ్ముడు మీ అమ్మ సరిపోయింది కదా ఇంకేంటండి మరి ప్రాబ్లం హాలో
ఆ ఏంటి అండి చెప్పండి
మా ఇంట్లో రెండు అండి రెండు అకౌంట్లు
ఆ
మా అన్నది మా అమ్మది నెక్స్ట్ మీ ఇంట్లో మూడు అకౌంట్లు మీది మీ అమ్మది మీ తమ్ముడిది నెక్స్ట్ మీ అన్నది సరిపోయింది కదాండి ఆరు ఇంకేంటి ప్రాబ్లం
ఏంటానండి అసలు మీ బాధ మా అమ్మని మా తమ్ముడిని మాట్లాడడానికి అవ్వదండి
ఆ మరి దోచ్చించుకోండి ఆ తెలుసుకోండి ఏం చేదాం అ
కొంచెం పద్ధతిగా మాట్లాడండి అ యందు కంతా నూటి తూల
అంతే అండి మేము చిన్న చిన్నప్పటి నుంచి రెటమతం ఎక్కువ అ ఉమ్ ఏమండీ అసలా రిజల్ట్ రిజల్ట్ పెడతారు అసలుకే తినవా
ఆ చెప్పండి
అరెంజ్ మెంట్స్ ఎపుడు చేస్త రండి నాకు చిరాకు పుడుతోంది
ఉమ్
కాసపు మార్నింగ్ సెక్షన్ ఏమో ఎగ్జామ్ సబ్మిట్ అవలేదు అన్నారు కాసపు సబ్మిట్ అయింది అన్నారు కావాలని అయింది ఆండి ఇదంతా స్కామ్ అయింది ఏదో వర్క్ నా అట్లా చెప్ప నాదేమండి కోట్ల ఆస్తి ఫార్మాలిటీ పెట్టాలి కాబట్టి అట్లా పెట్టారేమో అండి
ఉమ్
హమ్ అండి మీరేదో అప్లై చేస్తన్నారు చేశారా హైదరాబాద్ లోది
వాళ్ళు అసల్ రిప్లై ఇయలేదండి చేశాను ఎప్పుడో ఉమ్ పెట్టి గుడ వారం రోజులు అయింది పోయిన సండే పెట్టినట్టున్నా అ రెస్యూము అయి డబుల్ టిక్కులు బడై ఇప్పటి దాకా చూసిందే లేద వాళ్ళు ఫోన్ చేయనా
ఎందండి
ఉమ్ చేస్తాయి అయిపోయిన తర్వాత
మ్మ్ మ్మ్
ఇదయిపయిన తర్వాత కషేపాగి ఆ ఇన్ ఇ ఇదిగా ఇంకోటి ఉందా అండి
ఊ ఇంకోటి ఉందా అండి
ఆ అదయి పోయిన తర్వాత ఏం చేసేసి రా అండి తినేసిన తర్వాత ఆ ఇంకోటి మీ అమ్మగ ఇది అ చేద్దామండి
మా అమ్మ గారిది మీరే మాట్లాడండి
మీకేందండి నొప్పి కొంచెం మాట్లాడొచ్చు కదా ఆ వొద్దులేండి ఎప్పుడు మా ఇద్దరికి గొడవ అవుతుంది
నీ
ఆ
హ్మ్
రాత్రి
మ్మ్
ఫోన్ చేస్తే నేన్ ఫోన్ ఎత్తలేదండి
మ్మ్
ఇంటికి జాగ్రత్తగా వెళ్ళానా లేద అని కోపం వచ్చిందంట మాట్లాడట్లేదండి నాతో మీదల్లా
ఇంగా అంటే
ఆ దాన్కే నేను తెలుసుగా అండి ఎందుకు నువ్వేం చేసావ్
కొంటనేమ్
ఆహా లేదు లేదు
మ్మ్
అలా ఎందుకు అనుకుంటారస్ నీకేం సంబంధం ఆ వాళ్ళ దానిలో లేదు లే బిజీ ఉన్నావా ప్చ్ అందుకే ఎత్తలేదు అని
హ్మ్ ఏం కాదులేండి మాట్లాడు పన్ని కసేపు
అది ఒక్కటి మాట్లాడు మిగతా న ఏం మాట్లాడతా
మ్మ్ సరే
సరేనా
ఆవు
విధి అను మీ అమ్మ మాట్లాడితే మీ అన్నమదా మ్మ్ మాంగల్యం మాట్లాడు
ఆ ఇది ఒకటే నాగలి నక్క
మీ అమ్మగారి ఏ మాట్లాడండి అయిపోతాయి.
మా అమ్మగారికి నేనెట్ట మాట్లాడతాను నేను మాట్లాను. హలో హలో ఆ ఎవ్వరు సావరు ఇదెందొ మా అత్త
ఉ
ఆ టైం వేస్ట్ చేసుకుంట్నం ఎందుకో మరి
ఆ
చెప్పు ఆవొ అంటే యినవు నువ్వు స్లా ఎలావు ది అ‌సల అయితె
ఏమన్నా సుషాక్సారు
ఆ
దదండ మలిక్
చిరాకు పుట్టిద్ది అంట్నా నాకు
ఎందుకండి మీకు ఊరికే పుట్టిద్దసలు
ఆ అవును మరి
ఆ
ఉ ఉ అవును మరి అంతేగా ఆహా ఏంది వాడు నీమీద చూపించేది ఏంది అస్ ల నాతో మా మాట్లామాక్ అయితె
మీరేం చేసారండి మధ్యలో
ఆ మరి అందరు నా మీద జూపిత్తారెంటి నేను జుపిత్తాను వాడెందుకు జూపిత్తాడు.
ఉ సరే ప్రశాంతంగా ఉండండి మీరు
ఆ ఆ హలో
ఉ
ఉ చెప్పండి. ఇంకోటి మాట్లాడతారా లేతే తర్వాత
ఇప్పుడు అవకొట్టేద్దాం అండి.
హుహు సరే అండి అసలు పర్ పర్సన్ నే ఉండుంటే బాగుండేదండి. చక్కగా ముగ్గురుతో అయిపోయేది. హుం పెద్ద సోదిలా ఉంది. ఈ యాప్ సోదులో యాప్ సరే అండి మరి నేను ఉంటాను.
ఆ సరే అండి.
బాయ్
ఆయ్ అండి.